హ హలో
అదే
హలో
వను అద ఏదండడి
హలో హలో ఆ వినిపిస్తుందండి వినిపిస్తుందండి ఉన్నాను ఇక్కడే
న అదే సిగ్నల్ జరిగలేదేమో అని అందుకు
అట్లనా ఏం చేస్తున్నండి తిన్నారా
తిన్నానండి
కిన్నెలు దోముతున్నారా మీరు
మత్త అమనండి మా
ఎన్నో సౌండ్ వస్తుంటే పట పట అని
మా ఆయన తింటున్నాడు ఆయన గిన్నెలు శబ్దం చేయడంలో ఫస్ట్ అండి
ఆహా
ఏదైనా తోమలైన తినడంలో కూడా అట్లా శబ్దాలు చేస్తుంటాడు ఎక్కువ ఆయనకి సౌండ్ లు ఎక్కువ ఇష్టము
ఆహా మీకు
నాకు సౌండ్ల అంటే అంత ఇష్టం లేదండి అంత హెవీ గా లే
నాకైతే అండి రోజూ పొద్దునే మా ఇంట్లో ఒక ఆవిడ ఉంటాదండి అడి ప్ర్రెష్ చేసుకుంటది తర్వాత మనము నోర్ పూకిలిస్తాం కదా వ్యా వ్యా ఆ అరుస్తూనే ఉంటదండి ఆవిడ నిద్రాంత డిస్టబ్ వైతది
అంటే బ్రష్ చేసినప్పుడు అట్లా నోట్లో బంపు పోతేనే అండి
అసలు అలా అనద్దండి మరి అసలు అంత సౌండ్ నాకైతే కంబరంగా ఉంటుదంటే ఆ సౌండే
పోండి
దూదిన అండి ఎందుకండి
అంటే ఆ సౌండ్ వినిపించకుండా మీక అట్లా
మళ్ళీ అంతగా తోముతది కదా పండ్లు ఓహ కానీ ఆమె పాచి అంత అంత పేరుకున్నాడి పల్లకి
అట్లే ఏమి ఉండవండి అవి వాళ్ళకి గార పండ్లు అనే అట్లా కొంచెం వస్తాయి అట్లా ఉంటే అదృష్టం అంటారండి
అంటే ఆమెకు ఏం అదృష్టం ఉందండి ఏం లేదండి
ఏమ్ వాళ్ళ పాపకు పాపం మేం చదువు రాకపోయినా జాబ్ అందర అనుకుంటుంటారు అట్లా అంటే నే నేను అట్లని కాదు చదివినా మా ఇంటి దగ్గర ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆయన ఇరవై నాలుగు గంటలు చదువుతనే ఉంటాడు కానీ ఆ ఎగ్జామ్ లో బాగా రాసా అంటాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినాడు ఏమి చదవరా అని బుక్ పడ్డదు ఒక ఒక పాప ఉంది ఎప్పుడు అసలు పట్టనే పట్టదు అట్లాంటి పాప థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యి ఇరవై నాలుగు గంటలు చదువు ఉండి మా వాళ్ళమ్మ అయితే చూడు వాడు ఎప్పుడు చదువుతానే ఉంటాడు బొక్కేది బుక్ ఏది ఇవనా అనే అంటద ఆ పాప ఏమో థర్డ్ క్లాస్ పాస్ అయ్యి అంత చదివి చదివి నా పిల్లోడు ఫెయిల్ అయినాడు
అయ్యో
ఆ అంత మరి విపరీతంగా మరి చదవలాలంటే అట్లా ఏ మైండ్ ఎక్కించుకోవాలండి అట్లా
మీరు టాపరా అండి
నేనేమో అంత టాపర్ కాదండి కొంచెం పర్వాలేదు ఉమ్
ఉహూ
కొంతమంది బిల్డర్స్ తో ఉంటారండి
ఎట్లా అండి అంటే ఎట్లా బిల్డప్ అంటే ఏవి ధంగా బిల్డప్పడి
బిల్డప్ పం అంటే దేని వల్ల చదువులోనా నాకు అన్ని వస్తాయి నాకే అన్ని వస్తాయి చదువ అని కాగానీ ఒక సెల్లో ఇప్పుడు ఎవరికైనా చూపించాలంటే ఒకటికి రెండు మూడు సార్లు చూపించాలయనని అర్థం కాదు గదండీ వివరంగ చెప్పాలి అట్ల చెప్పరు ఒక పాప ఉంది కస్సున ఎగుడుతుంది గిచ్చుతుంది నాకైతే మరీ కోపం వస్తుంది చెంపకేసి పెరకాల అనిపిస్తాది కానీ గిచ్చుతుంది చేతుల్ తో అట్ల గిచ్చొచ్చునా కొంచెం చెప్పాలే గదా మరి అట్లాంటి పాపా అట్లాంటి పాప టీచర్ ఏంటంటే పిల్లల్ను ఎలా అసలుకు చదువు చెప్త అందా పాప
అందుకే ఆ పాప టీచర్ కాలేదేమో అండి
ఏదైనా ఓర్పు ఉండాలండి కొంచ్
మీలో బాగుందా
నాలో ఉంది కాబట్టే నేను సంసారాన్ని అంతా ఈదుతున్నాను
చిచ్చుకోవాలండి ఓర్పు ఉన్న వాళ్ళైతే ఇలా
ఎన్ని రోజులని మిమ్మల్ని గిచ్చితే మీరు ఊరుకుంటారా నేను గిచ్చుతా మిమ్మల్ని మీరు గమ్ముగుంటరా మళ్ళ ఏదైనా ఒక రోజంతే పర్వాలేదు ఇగ రోజు అలా చేస్తే ఎట్లా ఉంటుంది మనుషులకి
ఉహు సరే అండి వదిలేయండి ఇంక వేరేది ఏమన్న మాట్లాడదామా
ఆ సర్లేండి ఎందుకు ఆ గోల వాళ్ళదంత మనకెందుకు ఏదో టాపిక్ ఒచ్చే ఇలా మాట్లాడుతున్నా అంతే ఊమ్ ఇంకేముండి సరదాగా మాటలు చెప్పేస్తం ఏదన్న
మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడికెళ్ళలేదా
ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదండి వెళ్ళామండీ
ఎక్కడికి
ఎక్కడికెళ్ళాల్ తిరుమలకి ఎళ్ళాము
ఆహో ఎంతసేపు పట్టిందండి మీకు దర్శనం అక్కడ
మాకంటే మేమూ టూ మంత్స్ లోనే ఫస్టూ ఊ త్రి పిల్లలొచ్చారు వాళ్ళల్ల దర్శనం కావాలంటే మేమేం టోకన్లు అవేం కట్టించుకోలేదు కానీ ఎళ్ళాము మామూలుగా దర్శనానికి ఎళ్ళాము ఫోర్టీన్ అవర్స్ పట్టిందండి అసలకి వర్షం వర్షం వర్ తుంది ఫుల్లుగా జనాలు ఉండర్లే అని వానల్లోనే మేము వెళ్ళాము మళ్ళ ఈడ చంటి బిడ్డల్ని ఎత్తుకొని ఒచ్చినారండి సంవత్సరం పిల్లలను మేం వెళ్ళింది నవంబర్ నెల్లో వెళ్ళామండి అ
ఒహో
ఆ అంత చలికీ ఆ వానలు ఎన్ ఎంత అసలుకి అబ్బ జనాలు ఉండరులే మనకు పిల్లలు మా పిల్లలు వచ్చారు ఇద్దరూ దర్శనానికి వెళ్దామా అని అంటే టే సరేలే అందరము మేమూ మా రిలేటివ్స్ అందరం వెళ్ళాము
ఊ పద్నాలుగు గంటలు పట్టిందండి అసలకి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ పిల్లా మా పిల్ మా పిల్లలు మేము
ఉ
మా అక్కా అందరం వెళ్ళాము బాగుంటుందిలే ఎంజాయ్ గా అని దర్శనంలోనే చానా కూర్చున్నామా క్యూ లైన్ లో ఆ వర్షం పడుతుండే, వర్షం నీళ్ళు పడడము, రేకుల మీదుంచి హ్మ్మ్ ఆ అందులో ఏదో కంపార్ట్మెంట్ లోన్న కూర్చోబెడితే పర్వాలే ఐదు గంట గంటల నడిపించేసి ఎక్కడెక్కడంతా కూర్చోబెట్టారు.
ఇంకక్కడ ఫుడ్ ఏమన్నా అందిందా అండి?
అప్పుడు ఏమి పెట్టలేదండి. వా ఆ నీ మంచి నీళ్ళు లేవు, ఫుడ్డు లేదు. చాలాప్పుడు ఇబ్బంది పడినామండి. మేమెట్లో తీసుకెళ్ళాము ఫుడ్, బొరుగులు గాని అట్లా అటుక్ కులు పబ్బీళ్ళలు అట్లా తీసుకెళ్ళాము. పండ్లు అవి తీసుక్ చెవెళ్ళ బట్టి అందరం కొంచెం తలా ఇంత తినేసి బాగా నా కొంచం ఆగా హ్మ్మ్ అవునండి దర్శనాని కెల్లాం బానే దర్శ్ అవునండి నిజంగా అందులో మాక్ పిల్ల అసలకి తిండికి అస్సలకి ఉండలేదండి. టయానికి తిండి తినాలంటుంది మళ్ళా తినేదేం దండిగా తినదు. కానీ టైమ్ టు టైమ్ ఇంగా ఇ పెన సరికి ఫుడ్డు ఆకలయితాది ఆ ఆకలైతుంది, ఆకలైతంది అంటుంది. ఇంకా తినాల్సింది ఓ పాప అసలి కాకలికుండలేదండి బాబ్ ఎవరినయితే కొంచెం ఉంటాడు తిండి అనుకోడు.
ఆ
ఆబ ఎక్కువండి ఇట్లా హుమ్మ్
రా అండి మీరు
ఆ తిన్నావండి
ఏం తిన్నారు
పెసరెట్ ఏసుకున్నానా సాయంత్రం ఎనిమిది గంటలకి ఏసేసాను. పెసరట్ తిన్నా పెసరట్లు పెసర్లు నాన వేసేసుకోవచ్చు, లేకుంటే పో పెసర బైళ్ళు గూడా నైటే నానే స్ పెసలయి పెస్ పెసర బేళ్ళయితే ఉదయం లేస్తానే మనం నిద్రలేస్తాం కదా! సిక్స్ కో అట్లా నాన వేసుకుని మనం టిఫిన్ టయనికి నైన్ కళ్ళ దాన్ని నా బాగా కడిగేసి మిక్సి కేసుకోవాలా దోశ నీళగా కొంచము ఇగ దాంట్లో కొంచెం కొన్ని బియ్యం కానీ బియ్యం పిండి కానీ వేసి, కలబెట్టుకొని దాంట్లో ఉ ఉప్పూ కొంచెం సెలా పడి వేసి ఏ దోశ లాగా మామూలు దోశలెట్లా వేసుకుంటా అట్లే పెసర దోశ ఏసుకోవచ్చు. దాంట్లోకి కాంబినేషన్ షంగా అల్లం చట్నీ, కొ కొబ్బరి చట్నీ బాగుంటుంది.
ఆహా
ఉమ్ దాంట్లోకి ఉప్మా క్కూడా పెట్టుకొని తినొచ్చండి. పెసరట్ లో కాంబినేషన్ బాగుంటుంది. పెసర ఉప్మా అని అల్లం చట్నీతో తింటే ఎంత భలే ఉ ఉంటందండి అసలకి
ఆహా మీకు బాగా ఇష్టమైన వంటకమా అది
ఇష్టం అండి బాగుంటుంది పెసరట్టు అంటే హ
మధ్యాహ్నం ఏమి ఆ నాకు బాగా ఇష్టం అండి పెసరట్టు అంటే ఇంకా లోపల ఉల్లిపాయలు వేసుకుంటాం కదా ఎర్రగడ్ట్టలు సన్నగా తరుగుకొని అలా అయితే ఇంకా చాలా బాగుంటు టదండి నాకు అది ఇష్టమండి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని ఆ చేయించుకుంటానండి మా అమ్మ చేస్తాదండి అది నాకు
చేస్తుందా పెసరట్లు ఉ అవున్లెండి హుఅండి
సరే అండి అయితే ఉంటానిం
ఆ సర్లేండి